ఇస్తున్నావే వంట గదిలో ఏమైనా ప్రయోగాలు చేస్తున్నావా
అమ్మ వంట ఇప్పుడు ముగించి బయటికి వచ్చాను కానీ వంట అవగానే నాకు మన మొదటి గుర్తొచ్చింది
ఆహా నాకైతే ఆ రోజు గుర్తొస్తే, ఇప్పటికి కూడ భయమేస్తుంది, నీకు గుర్తుందా మనం తెంత్ క్లాస్లో ఉన్నప్పుడు ఏదో స్పెషల్ చేద్దామని, ఫిక్స్ అయ్యా
అవును ఎవరో వస్తారని మనం ఆగే కాకుండా పెద్ద వంటకం ఏదో ప్లాన్ చేశాం కదా
అవును పు పులిహోర కానీ అది పులిహోర కాకుండా, ఇంకేదో వింత ప్రయత్నం అయింది. కదా
నిజమే ఆ చింతపండు రసం సరిగ్గా ఉడక ముందే అన్నం కలిపసాం
నేనా నువ్వే కదా ఉప్పు ఎక్కువ వేసింది, అసలు ఆ అన్నం తిన్న వాళ్ళు ముఖం చూడాలి పాపం అసలు
అబ్బా మా తమ్ముడుఅయి ఇదేనా ఏది పోలివార లేక పచ్చడ అని అడిగాడు, అం ఏడపొచ్చిందనుకో
మరి ఆ టీ వేసిన సంగతి గుర్తుందా, చక్కర బదులు, మన ఉప్పు వేసిన రోజు గుర్తుందా నీకు
అమ్మో అది అసలు మర్చిపోలేను, గబ గబా ఏదో ఒకటి ఇచ్చేయాలని, ఉప్పు వేసి కల్పేసాను. మా నాన్న టీతాగి ఉడ్చేసినప్పుడు నా పరిస్థితి
నిజమే అప్పుడు మనకి కారం ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో, అస్సలు తెలిసేది కాదు కదా
అవును అంతా అమ్మ మీద ఆదార్పాడెవాలం, కానీ ఇప్పుడు చూడు, మనమే పెద్ద వంట
నిజం చెప్పావ్, ఇప్పుడు ఏ వంట అయినా చిటుకలో చేసేస్తున్నాం, కానీ ఆనాడు పడ్ డా కంగారు ఇప్ ఇప్పుడు లేదు
హ్మ్ మర్నింటో బిర్యానీ చేసిన మొదటి సారి గుర్తుతుందా. మాడు వాసనా ఇల్లంతా వచ్చేసింది.
అది మాడలేదు కొంచెం క్రిస్పీగా అయింది. అంతే కానీ ఆ తర్వాత అమ్మ వచ్చి కి క్లాస్ ఇచ్చింది. చూడు అదొక పెద్ద పాఠం
ఇయ అప్పుడే తెలుసింది వంటే అంటే కేవలం కలపడం కాదు అదొక పెద్ద పరీక్షాని
అవును ఇప్పుడు, మనం మన పిల్లలకి నేర్పిస్తుంటే, మన అమ్మలే గుర్తొస్తున్నారు. నాకైతే హ్
నచ్చితంగా వాళ్ళు చిన్న తప్పు జేస్నం, వాళ్ళకి ఎంత కోపం వస్తుందో కదా
అవును ఒక విషయం ఒక నిమిషం ఉండు మా వంటింట్లో కుక్కర్ బీజిలు వస్తుంది. మా ఆయన ఇప్పుడే వస్తారు. మళ్ళీ ఆయన ఏమైనా తేడా వస్తే మొదటిక్ కే మోసం వస్తాయి నాకు
మ్మా మంచిది అవును ఇందాక ఉప్పి చెక్కెర ఉన్నాయి. కదా ఇప్పుడు ఇంకొకటి పొట్టొచ్చింది మనం ముందొచ్చే చపాతీలు చేసినప్పుడు అవి ఏ ఆకారంలో వచ్చినాయో గుర్తుందా
టి ఆ చపాతి అయితే ఇండియా మ్యాప్ లా వచ్చేది నీదైతే అసలు ఏ అకారంలో ఉందో కూడా తెలియదు
నిజమే ఆ పిండి గలపడం మొహం మీద పడ్డా కూడా వీలుండేది కాదు
మరి ఆ చపాతి కాల్చిన తర్వాత ఎలా వచ్చేదో తెలుసా
ఆ ఫ్యాన్ బంద్ జేయ్
ఒక్కొక్కటి ఒక్కొక్క రాయిలా ఉండేది.
ఆ అవి తిన్నప్పుడు మీ నాన్న పళ్ళుడిపోతేమోని భయపడుతూ తిన్నారని చెప్పావు కదా. మా ఇంట్లో కూడా అంతే అనుకో అమ్ అయితే ఏమనలేక లోపల అవ్కు బాగానే ఉందిలే మెల్లగా వస్తుందని సర్ది చెప్పేది.
అవును మా ఇంట్లో కూడా అంతే అమ్మా అయితే ఏమనలేక సేమ్ మి అమ్మ లాగే న ఒకుంటూ అలానే తింటూ ఉండేది మా అమ్మ కూడా.
మరి ఆ పప్పు వేయడం గుర్తుందా. ఆ నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేయగానే అవి టపటపమని మన మీదకి ఎగిరొచ్చావి.
వామ్మో ఆ భయం వర అలే నేను ఇప్పటికి కూడా పోపు వేసేటప్పుడు గరిటతో దూరం ని చొనే వేస్తాను. ఒకసారి అయితే ఆ వేడి నూనె పడి నా చెయ్యంత కాలింది కూడా
ఇప్పుడు అలాగే జరిగింది. అందుకే వంట అంటే అప్పట్లో ఒక పెద్ద సాహసంలో అనిపించేది మనకి.
నిజమే మరి ఆ కూరగాయలు కోయడం సంగతి ఏంటి. గోల్ కోసుకోకుండా హుహుహు వేళ కోసుకోకుండా వం కలు వె కలుకోవడం ఎంత కష్టమో అప్పుడు తెలిసేది.
అవును ఆ బెండకాయలు జగురి చేట్ల కంటుకుంటే ఎంత విసుగ్గా ఉండేదు. ఇప్పుడు జోడు కళ్ళు మోసుకొని కూడా కూరగాయలు కోసేస్తుంటాం.
అవును ఇందక చప్పతిలు అన్నావు కదా. అసలు ఆ పిండి కలిపేటప్పుడు మన చేతికి అంటుకుంటే ఆ జిగురు గుర్తుంద. గోర్లు కు కూడా పిండి పోయేది.
ప్పేసరికి మనం చేతులు ఒకటి దానికి ఒకటి రుద్దుకునే వాళ్ళం కదా. మరే ఆ చపాతీలు కాల్చేటప్పుడు వ చ మాడవాసన ఇల్లంతా పొగ వచ్చేసేది.
నిజమె ఆ పొగ చూసి మా అమ్మ పరిగె ఏత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నావె ఇల్లంత తగిలి పెడతావా అని అరిచేది. అప్పట్లో మనకి ఆ వంట అంటే ఆ మంట ఎంతలో ఉండాలో కూడా మనకు తెలిసేది కాదు కదా.
అవును హై ఫ్లేమ్ లో పెట్టి మ వచ్చేసేవాళ్ళం మరి ఆ మొదటిసారి చేసిన కాఫీ అనుభవం డికాషన్ ఎక్కువ అయిపోయి, అది కాఫీలో కాకుండా ఏదో మందులో ఉండేది.
వమ్మో అవును ఆ చేదు భరించలేక మళ్ళీ అందులో ఒక అరచ కేజీ చక్కెర వేసి కలిపసాం కదా. మా నాన్న పాప ఆ పంచంచదార పాకం తాగలేక అంటే తాగుతూ కూడా బాగా లె ఉంది తల్లి అంటూ మెచ్చుకునేవారు.
ఊ నిజమేనే నాన్నలకి మన మీద ఎంత ప్రేమో కదా మరి ఆ వంకాయ కూర సంగతి ఏంటి పుచ్చులు చూడకుండానే కోసేసి వండేవాళ్ళం
అది గుర్తొస్తే నాకిప్పుడు కూడా అంత ఇలాగో అనిపిస్తుంది ప్లేట్లో ఆ పురుగులు కనిపిస్తే చాలు మనం చేసిన ఆ కేకలు అమ్మ వచ్చి తిట్టే తిట్లు అబ్బో అదొక పెద్ద యుద్ధమే జరిగేది కదా ఇంట్లో
ఇప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ గా వండితున్నా ఆనాడు చేసినా తప్పుల్లో ఉన్నంత సరద ఇప్పుడు ఎక్కడుంది చెప్పు
కరెక్ట్ ఇప్పుడు వన్ టంటే కేవలం ఒక వండాలి అన్న టెన్షన్ తప్ ప్ప ఆ ప్రయోగం చేయాలన్న ఆలోచ తున్న కూడా తగ్గిపోయింది
అవును ఇందాక వం కాయ కూర అన్నావు గదా అసలు ఆ కూరయలు వచ్చేటప్పుడు మనం వేళు ఎన్నిసార్లు తెగాయో గుర్తొచ్చిందా నీకు
వామో అవును ఆ కత్ త్తిపీట మీద కోయడం మనకప్పట్లో ఒక పెద్ద టాస్క్ కదా బెండకాయలు కోస్తు తుంటే ఆ జిగురు చేతులుకి అంటుకునేది మొహం మీద చం ట్టలు తోడ్చడానికి కూడా వీలయ్యేది కాదు
నిజమేనే ఆ జిగురు వదలేకపోయేసరికి మనం చేతులు డ్రస్కె దుడ్చేసేవాళ్ళం కదా మరి ఆల్లుపాయలు ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నుంచి వచ్చే ఆ కన్నీళ్లు గుడుతున్నాయా
ఆ గుర్తుంది కళ్ళు నలుపుకుంటే ఆ కారం తగ్గిపోతుంది అని ఇంకా ఎక్కువ ఏడ్చేవాళ్ళం కదా ఎవరో చెప్పారు కదా దాని నోట్లో నీళ్లు పోసుకొని ఉల్లిపాయలు కో కోసినా అవి వింత ప్రయత్నాలు గుర్తొస్ తె నాకు ఇప్పుడు గూడా నవ్వొస్తది
అవును మరి అ పాప్ ప్పు ఎనపడం గుర్తుందా ఎంత తిప్పినా ఆ పప్పు మెత్తగా అయ్యేది గాదు కానీ మన చేతిలు మాత్రం నొప్పి పుట్టేవి
నిజమే అమ్మ వచ్చి ఒక్క నిమిషంలో దాన్ని వెన్నెలా చేసేది ఆ టెక్నిక్ మనకి రావడానికి ఎన్నేళ్లు పట్ తిన్నావు కదా
మరి ఆ కొత్తగా పల్ల పెళ్ళైన కొత్తలో మనం చేసిన వంటల సంగతి ఏంటి ఏదో స్పెషల్ చేద్దామని యూట్యూబ్ చూసి చేసిన వింత పదార్థాల సంగతి
వామ్మో నేను ఒకసారి అయితే కేక్ చేద్దామని కుక్కర్లో పెడితే అది కేక్ లా కాకుండా ఇంకేదో పెద్ద నల్లటి రాయి లాగా వచ్చింది మా ఆయన దాన్ని చూసి దీన్ తో మనం గోడ కట్టుకోవచ్చని ఎంత వెక్కిరించారో
నా దగ్గర కూడా అలాంటి కథలు చాలా ఉన్నాయిలే కానీ ఆ తడబాట్లో ఉన్న అమాయకత్వం ఇప్పుడు మనల్ని ఇంత పర్ఫెక్ట్ గా మార్చింది
అవును ఇందాక కేక్ అన్నావ్ కదా అసలు ఆ ఓవెన్ లోనే అంటే లేని రోజుల్లో ఆకు కర్లో వే ఇస్క వేసి మనం చేసిన ప్రయోగాలు గుర్తున్నాయా నీకు ఆ ఇస్క వేడి ఎక్కడానికి గన్ టలు తరబడి పట్టేది కదా
ఊ అవును ఆ కేక్ ఉడికిందో లేదో అని పదే పదే మూత తీసి చూడ్డం లోపల చాకు బెట్టి గుచ్చడం చివరికి అది కేక్ లా కాకుండా ఏదో గట్టి బిస్కెట్లా తయారయ్యేది
నిజమే కానీ అప్పట్లో మనకి ఏ అదే కదా పెద్ద స్టార్ హోటల్ వంట లాగా అనిపించేవి ఇప్పుడు ఎన్ని వరైటీలో వచ్చినా కూడా ఆ రోజుల్లో ఆవకాయ అన్నం కలిపి అందరం ఒకే ప్లేట్లో తిన్న రుచి రావడం లేదు కదా
అవును ఇందాక నువ్వు కుక్కర్ ప్రయోగాలు అన్నావు కదా అసలు ఆ ఓవెన్ లేని రోజుల్లో ఇసక వేసి మనం చేసిన కేక్ గుర్తొచ్చిందా అది కేక్ ల కాకుండా ఏదో గట్టి బిస్కెట్ లో తయారయ్యేది
అవును అది ఉడికిందో లేదో అని పదే పదే మూత తీసి చాకుతో గుచ్చి చూడ్డం చివరికి ఆ ఇస్ కా వాసనంతా కేక్ లోకి వచ్చేది అయినా సరే మనం దాన్నే అమృతలా తినేవాళ్ళం
నిజమేనే ఆ వయసు స్లో తిండి మీద ఉన్న ధ్యాస దేని మీద ఉండేది కాదు మరి ఇందాక హై స్కూల్ లో పెట్టిన కేక్ తన్నావు కదా అసలు ఆ కుక్కర్ విజిల్ రాక మనం పడ్డ టెన్షన్ గుర్తొచ్చిందా విజిల్ ఎప్పుడు వస్తుందా అని దాని ముందే కాపలా కాసేవాళ్ళం
ఆ గుర్తుంది
ఊ అవును ఇంకా మరి ఏమన్నా ఇప్పుడు ఏ వంట చేసు ఉంటావ్
ఆ లేదు ఈ మధ్య అయితే ఏం ప్రయత్నం చేయట్లేదు నేను
ఊ సరే నేను యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ చూస్తా మరి ఉండు
ఊ సరే